గుడ్ ఈవినింగ్. మీ ఉ సర్వర్ ప్రాబ్లం ఏమైనా ఉందా.
అవునండి. ఇక్కడ క్లైమేట్ అంతా బాలేదండి.
కట్టవుతు వాయిస్ కూడా కొంచెం సరిగా వినిపియ లేదా
క్లైమేట్ సరింగ్గా లేదండి ఇక్కడ. కాల్స్ కట్ అవుతున్నాయి. రేపు ప్రాజెక్ట్స్ బానే చేస్తున్నారు అట్లయితే మీరు.
అవును
బా చెయ్యండి. మంచి జాబ్ చేయండి.
కష్టపడుతున్నాం
హు ఇక్కడ పావురాలు ఎక్కువన్నాయండి మా సైడ్. మా హాస్టల్ దగ్గర. మా రూమ్ బయటకు వచ్చి వాల్తున్నాయి.
ఏంటిది.
ఉ
అంటే డిస్టర్బెన్స్ ఆ
ఏదో ఒక జాబ్ చేయాలి కదా.
ఆ చెయ్యాలి, చెయ్యాలండి.
అదే కదా మనకంటూ ఏదో. ఒక ట్వంటీ కే, ట్వంటీ ఫైవ్ కే ఇచ్చినా చాలు.
ఉ నా ఫ్రెండ్కి ట్వంటీ ఫైవ్ వస్తున్నాయంట అది ఏం నిజమో ఏమో తేలియదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినారంట. అమ్మాయి రోల్ నెంబర్ ట్వంటి టూ నో ట్వంటీ త్రీ నో తెలిదండి. రీసెంట్గా. మీరు కాదండి. మా బ్యా చెమ్మ యన్
అదే మా బ్యాచ్ లో ట్వంటీ టు ఎవరో మీకు తెలీదా. మరి ఇంకే ట్వంటీ ఫైవ్
తన ఫ్రెండ్, ఆ ట్వంటీ ఫైవ్. ఓకే
ట్వంటీ ఫైవ్ కాదు అమ్మాయికి. థర్టీ ఫైవ్ కె వచ్చేది. నిజమే అది ఎస్వి ఈ ఈ ఆన్లైన్ కోచింగ్ ఏదో ఒక రోజు ఇన్స్టాగ్రామ్ లో చూసా.
మ్మ్
మ్మ్ ఫర్ లాక్ పర్ ఆనం
అదే నా తనకి వచ్చి
ఆ ఎస్ నాలుగు లక్షలు సం వత్సరానికి మ్మ్ నిజమే అమ్మాయికి
మ్మ్ అంటే మా ఫ్రెండ్ చెప్పిందంని తనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది శాలరీ
ఔన్ థర్టీ థర్టీ
ఆ అట్ల చెప్పింది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తది తను వన్ మంత్ ఏమో ట్రైనింగ్ ఇచ్చారు
లేదు కానీ ఫోర్ లాక్స్ పర్ ఆనం అయి నిజమే ఎస్ వి ఎస్ వి సి ఈ ఆన్లైన్ కెరియర్ సొల్యూషన్స్ ఏదో దాంట్లో అమ్మాయికి వచ్చి కొనింది
సర్లే అండి
మ్మ్
చూసుకొని బాగా చేసుకొని
హ బ హెత్ బాగుందా హెల్త్ బాగుందా
మ్మ్ బాగుందండి ఇపుడు తింట ఆటోమేట్ గా డేంజర్ లో పడ్తాం ఇక్కడ ఉండే ఫుడ్ తింటే మాత్రం మ్మ్ ఏమండి ఫీజెస్ ఏమి తక్కువ లేదండి బస్సుకి వెళ్తాము ఒకసే సెవెన్ సెవన్ హండెడ్ పడుతుంది ఫీజ్ ఇక్కడ తెలంగాణలో మనకి అంత ఇంక వాళ్ళకి ఫ్రీ బస్సులు లేవండి
ఐ డి ఆధార్ కార్డు ఎందుక ఊర్కే అయిపోతది కదా
లేదు లేదండి ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ తెలంగాణే అండి మ్మ్
మ్మ్ రేపు మా ఊరికి ఒక దేవర ఉంది
ఏమి దేవరండి
పొట్టేలు కొడతాము మురండి
సరే అండి వస్తాము అండి
మ్మ్
వ వాట్సప్లా పెట్ట తని దేవుడును ముక్కుంట
సరే వాట్సాప్ లో పంపిస్తా మటన్ తినండి రీజన్ చెప్పాలా నిన్న న్ వెజ్ మానేసా పర్నెంట్ లో
ఎందుకండి
గమ తెలిదు ఇప్పుడు ఈ జూన్ వస్తు ఎ సంవత్సరం అవుతది
అవునా
ఆ
ఓకే ఓకే
మా ఫెండ్ దగ్గర ఉన్నప్పుడు టెంపుల్ కెళ్తాంటే అక్కడ టెంపుల్ లో మానేస
ఊహు
హుమ్ హాస్టల్ లో ఫుడ్తే ఎట్టున్నది బాగుందా కొంచం మీరు మీరున్నప్పుడు మీరు సీనియర్స్ ఉన్నప్పుడు మేము జూనియర్స్గ ఉన్నప్పుడే బాగుండేది ఫుడ్ ఇప్పుడు అసల్ బాగుండదు హాస్టల్లో నాకు టిఫిన్ తినాలి ఊతప్పం తినాల అంటే నె తినబుద్ది కాదు ఉత్తప్పం దో అస్సలు
అవునా ఏం బాగుండలేదా టిఫెన్స్
బావుండదు
అడ మేడ్ మీద కెళ్ళి కంపర్ట్ ఇవ ఇవచ్చు కదా
ఇచ్చిన నేను అంత కూడా చు మున్నాం మాధవి మేడం తోని గోడవ పడిం
సర్లేండి ఎట్లన్నా ఉండలేండి బాగుంటే చాలు
ఎమ్
ఇంకేమ్ అండి అవును ఎలా గుర్తుకొట్టేస్తే స్పోర్ట్స్ అన్ని జరుగుతున్నాయ
ఆ జరుగుతున్నా మొన్న కాలేజ్ స్పోర్ట్స్ పెట్టింటే నేను అ దెంట్లో దాంట్లో సబ్బై అ ఆది ఏం గేము ఆ షార్ట్ పుట్లు వచ్చదిది షార్ట్ పుట్లు షార్ట్పుుట్ లో ఫస్ట్ ప్లేస్ లో
నీకా
మ్ రన్నింగ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ సో థర్డ్ ప్లేస్
సెకండ్ ప్లేస్
థర్డ్ థర్డ్ ప్లేస్
ఓకే
ఆ
అందుకే వేటర్స్ ఐతే రన్నింగ్ బాల్ చేయచు
అవును నేను బాగా లావు అయిపోయినాను ఈమధ్య
మ్ వైట్ లాస్ కా మరి
అవుతా అవుతా
మ్
మ్
బాగా వెటర్స్ అయితే బాగా జాబ్స్ కొట్టొచ్చు జంట గట్టు కష్టం పడాలి ఇంకేమండి చెప్పాలి క్లైమేట్ మీక్కలా కూల్ గా ఉందా లే అంటే సే ఎండ ఎక్కువుందా
ఆ
ఎండ ఎక్ కువుంద లేదంటే క్లైమేట్
మ్ హు ఏం చేస్తున్నారండి సౌండ్ పొల్యూషన్ వస్తానది
ఏం తెలిదు
ఉ మ్ ఏదో గ్లాసెస్ అన్ని తీసినట్టు అనిపించా అందుక్ క్యాండి లెండి మ్ అంటే ఈజీగా జరిగిపోతున్నట్లయితే మీరు వ్యూస్ ప్రాజెక్ట్స్ అన్ని
అవును అవును మీతో పోల్చి కుంటే మ్మ్ బెస్ట్
హ్మ్
హ్మ్
సర్లేండి ఎవరైనా మంచిగా ఎవరికన్నా మంచి జరగాలి ఎట్లో మాకన్నా కష్ ష్ట పడ్డం మేమన్న మీరన్న బాగుసాగిపోండి మాసు మాల్ జూనియరు అని అమ్మాయి పాప ఎంజ సుంటారు నెక్స్ట్ ఆ పిల్ల
తెలీదు
అంటే మాటల్లేవా
కుంటాము తెలీదు మీరే ఫోన్ చేసి కనుకో
నమ నేనే ఏం మాట్లాడలమ్ మా
మ్మ్
నేను ఇంటికే కాల్ చేయన్ రా సక్రమంగా ఎప్పుడు కాల్ చేస్తున్నా కూడా తెల్దు ఎప్పుడు ఇన్సిడెంట్ వస్తున్నా కూడా తెల్దు విన్నాకే
మ్మ్
రాం నీ ఎప్పుడో సెవన్ కెళ్తను ఈవినింగ్ ఎప్పు ఎయిట్ కో ఎట్ ర్టీకి వస్ స అంటే ఇ ఇంటికే ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తే మాక్ తర్వాత అది అది వచ్చేటప్పుడు ఇన్ స్షూట్ నుంచి వచ్చేటప్పుడు లేదండి అది కూడా లేదు మ్మ్ అట్లా చెప్పేసి కృషన్ అంత బాగున్నారు అన్న అందరు ఫెస్టివల్కి వచ్చినారు నేను పోలే
అదే రావచ్చు కదా అందరు ఫ్యామిలీ అందరు కలిసినబ్బుడు
వస్తే మా స్టార్స్కి వస్తా రెట్ం ఇక్కడ ఏదో ఒక ప్రైవేట్ చూసుకుని రెట్ మా స్టార్స్ వస్తా జె ఎన్ టి యు ఒకే ఆ లేదండి ఏ అమౌంట్ కట్ మన్ చప్పారా కంపల్సరీగా మా బాబాయ్ వచ్చి నేనుచ్చిప్పిస్తానని చెప్పిండు అ మా బాబాయ్ కప్ క పదవి వచ్
ఏది
మ్మ్ ఏ దో అండి నాకు తెలిదు క్లారిటీగా బాగా ప్రచారం చేస్తున్నారు బానే ఉన్నారు
మ్మ్
మేమి ఇప్పుడు ఇంకా చానా పూర్ అయిపోయినామండీ.
ఎందుకు?
మేమ్ ఒక్కటీ ఒకరు గూడా ఒక మంచి పొజీషన్ లో లేం కదా. దాన్కండి.
హ్మ
మా తమ్ముడు అయితే జాబ్ చెయమను. ప్రైవేట్ జాబ్ చెయమని వాడు. కాబట్టి పక్కన ఎందుకు. సరే సార్లే అ ఒక టూ మంత్ ఉండి వెళ్ళిపోతా అని చెప్పి ఇంకా. అందరికి దూరంగా ఉన్న పరిస్థి. పోకూడదని డిసైడ్ అయిపోనా ఇంటికి. అ అంతా సినిమాలకు కెళ్లారు ఈళ్ రోజు బాగున్నాయేమో సినిమాలు. అంతా మూవీస్ కెళ్లారు. ఎప్పుడు ఫెస్టివల్. కీ మా తమ్ముడు అంటా.
ఆ
తెలీదు వెళ్లారు మూవీకి ఏవో బాగుంటాయి గదా మూవీస్ ఫెస్టివల్ కి మంచి మంచి మూవీస్ వస్తాయి కదా వెళ్ళినారు అంతా.
హ్మ
ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ వల్ల వాళ్ళ మాక్ పెద్ద రిస్క్ అయిపోయిందండి. మాకు ఫుడ్లే సరింగా లేవు ఇక్కడా. రస కొల్ల చేస్ పెడతరా అదైయిత్ తే సరే బూ రసక్ పొక్కల నుంచి పైటకి బైటకు వచ్చేస్తుంది పైకి వచ్చేస్తుంది అన్నమంట. చానా ఘోరంగ ఉంది. రోజు పండగ రోజూ అదేదో గ్యాస్ తెచ్చి. అదేందో కట్టల పొయ్యి తెచ్చి దానికి పూజ చేసి పెట్టిండు ఈ రోజు అన్నం. అన్నమా పూరి పచ్ పచ్చడి చేసినారు. చాల తెల్లగుంది ఆప్ పురీలు అ దానికి గంటసేపు నిలుపడినాము ఆడికెళ్ళి. నీ ఎందుకు ఫుడ్ వోయి ఏం కత్ ఆ దేవున్కి తెల్సు ఇక్కడా. ఎంత కష్టపడుతున్నామొ. తిండి లేక రోగాలన్నం. తడిపి వస్తే హ్మ్
ఇంకే మీ
చెప్పాలి నువ్వేపా ఏదో గుర్తుకొచ్చే ఇక్కడొ పావురాలు బావున్నాయి
ఏంటిది
పావురాలు
ఒకే పట్టుకోకు
అ మా రూమ్ ముందర వచ్చి వాలుతున్నాయి అవి
ఆ
అందుకు చెప్తున్నా బాగున్నాయనేసేసి చిన్నపిల్లలు క్రికెట్స్ ఆడుతున్నారు ఇక్కడ, చప్పట్లు కొడుతున్నారు గట్టి గట్టిగా, బాగా వినపడుస్థాంది ఇక్కడికి
అడుకోపో
ఆడుకుంటే ఆడుకుంటా వాళ్ళు దూరంగా ఉన్నార కొంచెం మా దగ్గర ఏంటి వెళ్తాడు మాకు క్కడానికి వాళ్ళు దూరంగా ఉన్నారు చుడారు చుడరు బాబు ఒకటే అడుతున్నారు, పైన అది టేర్రస్ పైన అడుతున్నారు లలు అన్ని అన్ని విల్ చూసి విల్
వర్షం పడుతదేమో ఈ రోజు కూడా
ఆ పడుతుంది పడుతుంది నేను వడగంలు వానము వా మల్ల ఈరోజ ఏమ వాన బడుతుందో చూడాలా ఇక్కడ
మ్
మ్ చూడాలి పడుతుంది వషం అయితే పడుతుంది చూపి సంధి మన సైడు
ఓకే అండి పనుంది బాయ్
హ్మ్
సరే బాయ్